ఆ వినిపిస్తుంది ఉ వినిపిస్తుంది కాలేజ్ కి పోయినవా
ఊ లేదు పోలేదు నువ్ పోయినవా
ఆ నేను ఎల్లనూ
ఊ
ఏ కాలేజ్ లో ఆ బాగుంది ఏ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నావు
మనది బండగూడ అరోరా కాలేజ్ ఉంది ఐడియా ఉందా
ఆ తెలుసు
హ్మ్ ఆ కాలేజ్ లో జాయిన్ అయ్యాను
నాకు ఇక్కడ మహావీర్ మహావీర్ లో
మహావీర్లు వచ్చిందా చాలా గుడ్ హ్మ్ ఫేస్ ఎంతా నాది ప్రజెంట్ ఎంబిఏ తీసుకున్నా నన్ను
ఎంబిఏ నేను ఆ సేమ్ నేను కూడా ఎంబిఏ అనే తీసుకున్నాను
ఆహా
మ్మ్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నాది ఇప్పుడే ఫస్ట్ సెమస్టర్ సిస్టర్ అయిపోయింది జస్ట్ పాస్ అయ్యా నువ్వు
అవునా సేమ్ నీ నాది కూడా మొన్న రీసెంట్గా అయిపోయింది కదా ఫస్ట్ సెమ్ సో మార్క్స్ రిజల్ట్స్ వచ్చాయి చూసుకున్నా పాస్ అయ్యాను నేను కూడా
మరి సెకండ్ ఇయర్ ఇలో ఏ ఎటు సైడ్ వెళ్దాం అనుకుంటున్నావు ఫైనాన్సా
నేను నేను నాది టూ ఆప్షన్స్ ఉన్నాయి నావి ఒకటి మార్కెటింగ్ ఇంకొకటి హెచ్ఆర్ ఏ నాకు తెలిసి మాక్స్ సో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సంటేజ్ ఉంది దానికి దీనికి
హ్మ్
మ్మ్ అదో అది తీసుకోవాలా లేకపోతే ఇటు మార్కెటింగ్ తీసుకోవాలా అని ఆలోచిస్తున్నాను
అవునా ఓకే సెకండ్ సమ్ లో ప్రిపరేన్ నేను ఫైనాన్స్ తీసుకుందామా అని అలో
ఎందుకలా ఫైనాన్స్
ఫైనాన్స్ ఇప్పుడు ఫైనాన్స్ బాగా ట్రెండింగ్ లో ఉంది కదా అందుకోసమే ఫైనాన్స్ గురించి ఆలోచిస్తున్నా నేను ఏ దాంట్లో జాబ్స్ కూడాంగా దాంట్లో ఫైనాన్స్ లో ఎక్కువ ఉంటాయి కదా
హ్మ్ హ్మ్ అవును
మ్మ్
సో నువ్వు అదే ప్రిఫేర్ చేస్తున్నావా
అవును ఆ సరే సెకండ్ సెమిస్టర్ ఎలా జరుగుతుంది ఇప్పుడు
మ్మ్ పర్లేదు జరుగుతుంది ఇప్పుడు మాకు అయితే మాకు ఇంటర్నల్స్ చెప్పారు ఈ మనా ట్వంటీ సిక్స్ కి అండ్ ట్వంటీ ఎయిట్ కి ఇ ఇంటర్నల్స్ ఉన్నాయాంట మరి మీకు
కు ట్వంటీ ఎయిట్ కి ఉన్నాయి ఇంటర్నల్స్ అండ్ తర్వాత నార్మల్గా ఇవి ఏమంటారు ఇంటర్వ్యూస్ లాగా తీసుకుంటారు ఎలా పర్ఫార్మ్ చేస్తున్నారా అని స్టూడెంట్స్ ఇంగా అలా మన టెస్ట్ చేస్తారు ఎస్ సెమినార్ తీసుకుంటారు చెక్ చేస్తారు మన స్కిల్స్ ని
టా అదే ఇంటర్నల్స్ వాటిని తీసుకొని సేమ్ మనకి కూడా మాకేమో పీపిటీ ఉంది సెమినార్స్ ఉంటాయి మాకి పిపిటి ఉంటది ఇంకొకటి ఇప్పుడు ఇంటర్నల్స్ కి వాళ్ళు క్వచన్స్ వాళ్ళే చేసి మనకి ఇస్తారు
మరి స్కాలర్షిప్ మరి స్కాలర్షిప్ అప్లై చేసినావా
మ్మ్ చేసేసాం కదా అప్పుడే
అవునా మరి అప్రూవ్ అప్రూవ్ అయిపోయిందా
ఉ అప్రూవ్ అయిపోయింది కదా మనం చేసేశాను అప్రూవ్ అయిపోయింది కాలేజీలో కూడా డాక్యుమెంట్ సబ్మిట్ చేసేసాం
ఉ డైలీ కాలేజ్ కి వెల్తున్నావా
డైలీ అంటే మనం డైలీ ఏం వెళ్ళము అప్పుడప్పుడు వెళ్తాం మనం అంటే కొంచెం నేను జాబ్ చేస్తూ
ఓకే
అలా మరి నువ్వు
ఉ నేను అంతే డైలీ ఏమి వెళ్ళను వీక్లీ వన్సే గానీ అలా వెళ్తా వీక్లీ వన్స్ వెళ్ళి స్టడీస్ చూసుకుంటా డైలీ ఏమేమి జరుగుతున్నాయా అని ఫ్రెండ్ వారా తెలుసుకొని కనుకొని నోట్ చేసుకొని ప్రిపేర్ అవుతా జాబ్కి వెళ్ళొచ్చి ఇంటి దగ్గరకి వచ్చిన తర్వాత
ఓకే ఒ ఉ హూ హు ఎవరైనా ఫోన్ పరిచయం అయ్యారా మరి
ఫ్రెండ్స్ అంటే నార్మల్ గా టూ త్రీ మెంబర్స్ అలా పరిచయం అంతే అంత క్లోజ్ ఎంకాదు మరీ ఇప్పుడు మెల్లగ క్లోజ్ అయితారు ఒకడు నార్మల్ గా క్లోజ్ ఉన్నాడు కొంచెం వాని ద్వారానే ఇట్లా ఏమేం జరుగుతున్నాయి కాలేజ్లో తెలుసుకుంటున్నాను మరి నువ్వు
సేమ్ నాకు ఒకామె గల్ పరిచయం అయింది బాగానే బాగానే బెస్ట్ ఫ్రెండ్ అంటే మన మనకేమన కాలేజ్ ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే ఆమె ఆ గల్ చెప్తది మనకి అయ్యారు బాయ్స్ కూడా ఫోర్టీన్ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ దాక అయ్యారు ఫ్రెండ్స్
ఆ మరేమన్నా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా కాలేజ్ ట్రిప్
ఆ వాళ్ళు డైలీ వస్తే మనం డైలీ వెళ్తారు ట్రిప్ అనేది మనం కాన్వర్సేషన్ సెమ్ అట్లీట్ లా అడుగుతుంటది కానీ వాళ్ళు డైలీ రారు కదా వాళ్ళు అందరూ ఎంబీఏ చేసేటోళ్ళు అందరూ జాబ్ చేసుకుంట చేస్తారు
మరి స్టడీస్ లో మీ ఫ్రెండ్స్ ఏమన్నా హెల్ప్ చేస్తారండి
ఏం లేదు ఇక మనమే వాళ్ళ వాళ్ళే తిరిగి నన్ను అడుగుతారు ఏం జదుకుంటున్నావు ఏ బుక్స్ తీసుకుంట్టున్న
వాళ్లు నీకంటే పూరా
అంటే పూరు అంటే వాళ్ళకి తెలీయదు కదా వాళ్ళు అంటే నేను అంటేనే కొంచెం యాక్టివ్ గ ఉంటా ఏంది కాలేజీలో ఏం జరుగుతుందని వాళ్ళు అది కూడా ఉండరు కొంచెం యాక్టివ్న్ ఇన్యాక్టివ్ గ ఉంటరు వాళ్ళు
మరి కాలేజ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది
ఎన్విరాన్మెంట్ అయితే పర్లేదు మంచిగనె ఉంది కొంచెం మనకి మ ఎవరైతే లెక్చరర్స్ ఉంటారు కదా వాళ్ళతోటి ఇక మనం కొంచెం మింగిల్ కావాలి మింగిల్ అవుతే మనకి కొంచం సపోర్ట్ అనేది దొరుకుతది
ఇప్పటి వరకు నీ ఫేవరెట్ లెక్చరర్ ఎవరు
అంటే నేను వెల్లలేదు కదా ఇప్పటిదాకా కాలేజ్ కి ఒక మేడం ఉంది మా క్లాస్ టీచరే ఊ ఒక మేడం ఉంది క్లాస్ టీచర్ ఆమె ఫేవరెట్ అంటే మ్ నాకు కొంచెం మంచిగా చెప్తది ఏదున్నా ఇన్ఫర్మేషన్ అనేది. సపోర్టివ్గా చెప్తది ఏదన్నా ఇట్ల చేసుకోవాలి ఇలా ఇట్లా ఉంటుంది కొంచెం చూసుకోండి అది ఇది అని ఇన్ఫర్మేషన్ ఇస్తుంటది అప్పుడప్పుడు.
ఓకే మరి ఎలా ప్రిపేర్ అవుతావ్ ఎగ్జామ్స్ కి కాలజ్కి వీక్లీ వన్స్ అలా వెళ్తే
ఇప్పుడు మనకి వీక్లీ వన్స్ అంటే వెల్త్ ఏమో అప్పుడప్పుడు వెళ్తుంటుంటా. అద్ మన ఇంపార్టెంటు లేకపోతే ఇక మనం డైరెక్టు ఏముంటది మనకి ఇది ఉంటది కదా
ఉ
ఏ ఇంటర్నల్స్ ఉన్నప్పుడు ఇంటర్నల్స్ ఉన్నప్పుడు అప్పుడు వెళ్తుంటా. అలా కా ఎగ్జామ్స్ ఉన్నాంగానే మనకు బుక్స్ ఉంటాయి కదా. హలో బుక్స్ ఉంటాయి కదా బుక్స్ అన్ని ది తెచ్చుకొన్య ఆ యూట్యూబ్ లో జూసుకొని చదువుకుంటా
ఓకే ఇగ ఇప్పుడు లెక్చరస్ కంటే ఇప్పుడు లెక్చరర్స్ కంటే యూట్యూబ్ లోనే బాగా చెప్తున్నారు స్టడీస్ ఏ ఏ ఏ సబ్జెక్ట్ అయినా మంచిగా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు.
రో లెక్చరస్ కి వాళ్లకి కూడ ప్పుడు చెప్తున్నరంటే ఏదో చెప్తున్నారు అంతే పేరు పట్టుకే చెప్తున్నారు అ అంతే కాని అంతా కాన్ఫిడెంట్ ఎమ్ చెప్తలే వాళ్ళు
ఉ జుజుబ్ లోనే బెస్ట్ గా చెప్తున్నారు ఏదంటే అది మన సబ్జెక్ట్ చూసుకోవచ్చు ఏ టాపిక్ అంటే ఆ టాపిక్. అలా కాలేజ్ లో జరగదు కాలేజ్ లో మో పర్టికులర్ సబ్జెక్ట్ కి పర్టికులర్ టైమ్ మాత్రమే ఉంటది యూట్యూబ్ లో అలా కాదు మనమ్ ఎంత సేపైనా చుస్కో చ్చు దాన్ని బెటర్ గా అండర్ స్టాండ్ చేసుకోవడానికి రిపీట్ గా వినచ్చు. ఉ బెటర్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి వినచ్చు.
ఉ ఇంకొకటి మనము ఒకలారంగా పోయిన మళ్లా రివర్స్ చూసుకొని దాని గురించి ఇంగ మనమ్ చాట్ జీపీటీ టి దాని దీన్ని యూజ్ చేసి ఇంక ఎక్కువ నాలెడ్జ్ గెన్ చేయచ్చు.
ఇప్పుడు స్టూడెంట్స్ కి జమున అయి కూడా వన్ ఇయర్ ఫ్రీగా ఇస్తుంది. యూజ్ చేసుకోమని స్టడీస్ గురించి
గవర్నమెంట్ కూడా బానే సపోర్ట్ చేస్తుంది స్టూడెంట్స్ కి.
ఉ
అలా మనకి ఏదన్నా చాట్ జీపిటిని అడిగితే అది అనేది మనకి సపోర్టివ్ గా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తుంది అది కూడా. మనుషీని
ఆ అవును
అలా మరి వెళ్తున్నవా రేపు మరి కాలేజ్కి
ఆ వెళ్ళాలలే రేపు వెళ్తా ఆ బైక్ లో వెళ్దాం అంటే పెట్రోల్ లేదు సో బస్ కి వెళ్ళాలి కాలేజ్ కి.
అవును పెట్రోలు మొత్తం లాక్ డౌన్ పెట్టేశారంట మరి. నువ్వు కొట్టించుకున్నావా మరి
ఉ
కొట్టించుకున్నావా మరి పెట్రోలు
ఉ తెప్పించుకోవాలి ఇంకా నేను కాలేజ్కిి పెట్రో బస్ లోనే వెళ్ళాల. ే బట
ఓకే దగ్గరనేమో కాదా అక్కడికి అది మీకు
ఆ అవును
ఉమ్ వెళ్ళసి వచ్చేయచ్చు అయితే
ఆఁ ఎళ్లొచ్చినం మ్మ్ మరి ఎలా సెమినార్ కి ఎలా ప్రిపేర్ అయితవ్ మరి
ఇప్పుడు సెమినార్ అంటే మాకి పి. పి. టి సడ్మిషన్ అది ఉంది. సెకండ్ కు ఉంది ఏప్రిల్ సెకండ్ కి, టాపిక్ కూడ నాకు తెలిసిందే టా పిక్ ఎందుకంటే నేను మార్కెటింగ్ ఫీల్డ్ కదా నా జాబు మ్మ్ ఇంగొకటి నెన్ నా టాపిక్ ఏందంటే సర్వీస్ మార్కెటింగ్. ఇగ మనకి తెలిసిందేముంది ఇప్పుడు మార్కెటింగ్ల సర్వీస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాము కదా. టీచరు డాక్టరు విళేవరయితే చె సద్మిష్ చేస్తురో అది సర్వీస్ మార్కెటింగ్. మ్మ్ దాని మీద మనకి పి. పి. టీ అనేటిది ఇచ్చారు.
నీక్ బాగన్ టాపిక్ ఉందిగా ఎన్విరాన్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాలేజ్ లో
హ్మ్ హు హు అవునా మరి ప్రిపేర్ అయినవా మరి ప్రిపేర్ అయ్యావా?
నెన్ ఆఁ నార్మల్గా ద ఎన్విరాన్మెంట్ గురించే కదా నార్మల్గా తెలిసిందే అదే చెప్పు చాలు ఇంక అంతే. గోల్ స్టెప్లో అని వెళ్ళిపోవాల
ఓకే
మ్
సరే సరే మరి మ్ ఓకే ఏమన్నుంటే కాల్ చేయండి మళ్ళీ ఓకేనా ఓకే మరి మ్